హలో హలో
అలో
ఏం చేతునవ్
లేదు ఎగ్జామ్స్ ఎలా రాసావు శ్రీ కన్య బానే రాస్
ఇంకా ఎగ్జామ్ ఎప్పుడుంది
పదిహేడో తారీఖునంది
ఊమ్ నజ్
ఏ ఏమి ఎగ్జామ్ కెమిస్ట్రి ఏం చేస్తున్నారు అమ్మోళ్ళు స్నానం చేస్తాంది అమ్మ పన్లోకి ఎళ్ళాడు ఊరిక్ కలడు
ఇంకే ఎ మరి విషయాలు
ఏం లేదు నువ్వే సెప్పాలి
ఉ చదువుతున్నావా ఎగ్జామ్ కి
త